ఎలా ఉన్నావ్
నేను బావున్నా నువ్వేల ఉన్నావ్
నేను కుడా బావున్నా ఏం చేస్తన్నావ్
ఏ ఏం లేదు సాంగ్స్ వింటుంటే ఇలానే లెజెండరీ సింగర్ లతమంగి ఇష్ కార్ గురించి ఆలోచిస్తున్నా
ఓహో సూపర్ కదా ఆమె సింగింగ్ చానా బావుంటుంది ఆమె వాయిస్ గురించి ఎంత చెప్పిన తక్కువే
అవును ఆమెనీ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.
అవునా చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కదా ఆమెకి
అవును ఆమె ఫ్యామిలీలో మ్యూజిక్కిి చాలా ఇంపార్టెన్స్ ఉండేది.
హ్మ్ చైల్డ్ హుడ్ నుంచి సింగింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసారేమో కదా
హార్డ్ వర్క్ తో మ్యూజిక్ ఇండస్ట్రీలో లెజెండరీ సింగర్ అయ్యారు.
ఆమె వాయిస్ చాలా స్వీట్ మెలోడియస్ గా ఉంటుంది.
ఒకసారి సాంగ్ వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
డిఫరెంట్ లాంగ్వేజెస్ తో పాటలు పాడారు కదా ఆమె
అవును హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ మరియు ఇంకా చాలా లాంగ్వేజెస్ లో సాంగ్స్ పాడారు.
అది చాలా గ్రేట్ అచీవ్మెంట్
ప్రతి లాంగ్వేజ్ ప్రనౌన్సియేషన్ని ని చాలా కేర్ తో నేర్చుకునేవారు.
అందుకే సాంగ్స్ నాచురల్ గా అనిపిస్తాయి. ఆమె పాడితే
ఓల్డ్ మెలోడీస్ అంటే లతగారు గుర్తొస్తారు కదా
ఆమె సాంగ్స్ వింటుంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది.
రొమాంటిక్ సాంగ్స్ అయిన డివోషనల్ సాంగ్స్ అయిన సాడ్ సాంగ్స్ అయిన హ్యాపీ సాంగ్స్ అయిన
అవును ప్రతి ఎమోషన్ని ని వాయిస్ తో ఎక్స్ప్రెస్ చేస్తారు.
అది గ్రేట్ సింగర్ క్వాలిటీ
అవును మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి ఆమె వాయిస్ మీద నమ్మకం ఉండేది.
చాలా లెజెండరీ కంపోజర్స్ తో వర్క్ చేశారు.
అవును ఫేమస్ సింగర్స్ తో కూడా ఎన్నో డ్యూయేట్స్ పాడారు.
ఆమె సాంగ్స్ జనరేషన్స్ ని కనెక్ట్ చేస్తాయి.
అవును గ్రాండ్ పేరెంట్స్ అంట పేరెంట్స్ అంట యూత్ అందరికి హేవెట్ సాంగ్స్ ఉంటాయి.
మ్యూజిక్కి ఏజ్ లిమిట్ ఉండదని ప్రూ చేశారు.
రికార్డింగ్ టైమ్ ను చాలా డిసిప్లేన్ మెయింటెన్ చేసేవారంట
ప్రాక్టీస్ ని ఎప్పుడూ నగ్ నెగ్లెక్ట్ చేయలేదంట
ఓ అ వును హార్డ్ వర్క్ వల్లనే డికెట్స్ పాటు టాప్ సింగర్ గా ఉన్నారు
థౌసెండ్స్ ఆఫ్ సాంగ్స్ పాడడం ఈజీ కాదు కదా
అవును చాలా డెడికేషన్ కావాలి
అవార్డ్స్ కూడా చాలా అందుకున్నారు కదా
అవును నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవల్లో రికాగ్నేషన్ వచ్చింది
ఫ్యాన్స్ లవ్ బిగ్గెస్ట్ అవార్డు అనిపిస్తుంది
నిజమే
స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా మెమొరబుల్ కదా
అవును ఆడియన్స్ సైలెంగా విని అప్రిషేట్ చేసేవారు
ఆమె వాయిస్ లైవ్ లో కూడా అంతే బ్యూటిఫుల్
అవును మ్యూజిక్ లవర్స్ అందరికి ఇన్స్పిరేషన్ ఆమె
యంగ్ సింగర్స్ కూడా ఆమె సాంగ్స్ ప్రాక్టిక్స్ చేస్తారు
సింగింగ్ లో క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అని ఆమె ప్రూఫ్ చేశాడు
లిరిక్స్ ని క్లియర్ గా ప్రొనౌన్స్ చేసేవారు
ఎమోషన్ ని సాంగ్ లో ఫీల్ చేయించేవారు
అందుకే పాటలు టైమ్లెస్ క్లాసిక్స్ అయ్యాయి
ఓల్డ్ సాంగ్స్ ఇప్పటికీ ఫ్రెష్గా అనిపిస్తాయి
ఎల్లోది ఎప్పటికి ఓల్డ్ అవ్వదు
మ్యూజిక్ మనిషిని కామ్ గా చేస్తుంది కదా
అవును లతా గారు సాంగ్స్ వింటే స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది
మార్నింగ్ డెవోషనల్ సాంగ్స్ చాలా ప్లెజెంగా ఉంటాయి ఆమె పడిన్వి వింటే
అవును ఈవినింగ్ మెలోడీస్ వింటే ఇంకా రిలాక్సింగ్ గా ఉంటుంది
ఆమె సింప్లిసిటీ గురించి కూడా చాలా మంది చెప్తారు
ఫేమ్ ఉన్నా కూడా హంబల్గా ఉండేవారు
అది గ్రేట్ పర్సనాల్టీ కదా
సక్సెస్ వచ్చినా డిసిప్లైన్ మర్చిపోలేరు
అవును మ్యూజికి డెవోషన్ లాగా ట్రీట్ చేసేవారు
అది వల్ల అది వల్లనే లెజెండరీ స్టేటస్ వచ్చింది
చాలా సింగర్స్ ఆమెని ఇన్స్పిరేషన్ గా చెప్తారు
అమె కంట్రబ్యూషన్ ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలో ఫోర్గాటబుల్
అ అవును నిజమే
ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఆమె సాంగ్స్ వింటూనే ఉంటారు
అ అవును మంచి మ్యూజిక్ ఎప్పటికీ నిలుస్తుంది
అవును ఇంకా ఆమె కెరియర్ అవార్డ్స్ మెమరబుల్ సాంగ్స్ గురించి చెప్పు
సూపర్ అసలు లతా గారు డెకేట్స్ పాటు ఇండియన్ సినిమాలో టాప్ ప్లేబ్యాక్ సింగర్ గా ఉన్నారు తెలుస్
ప్రతి జన్రేషన్ వాళ్ళకి ఆమె సాంగ్స్ అంటే స్పెషల్ ఫీలింగ్ కదా
అవును ఓల్డ్ మెలోడీస్ వింటే మనసుకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది
ఆమె వాయిస్ లో ఒక మ్యాజిక్ ఉండేది
అవును రొమాంటిక్ సాంగ్స్ లో అయినా డవోషనల్ సాంగ్స్ లో అయినా పట్రోయాటిక్ సాంగ్స్ లో అయి నా
హాట్ తో పాడినట్టు అనిపిస్తుంది
డింగ్ ముందె చాలా ప్రాక్టీస్ చేసేవారు ఆమె
అందుకే ఆమె ప్రనౌన్సియేషన్ చాలా క్లియర్గా ఉండేది.
అవును లిరి లిరిక్స్ ని పర్ఫెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేసేవారు.
మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఆమె డెడికేషన్ని అప్రిషియేట్ చేసేవారు.
అవుని రికార్డింగ్ స్టూడియోలు డిసిప్లిన్ మెయింటైన్ చేసేవారంట.
టైమ్ కి వెళ్ళడం ఫుల్ ప్రిపరేషన్ తో ఉండడం ఆమె హ్యాబిట్ అంట.
సక్సెస్ కి డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంట్ ప్రూఫ్ చేశారు.
ఆమె సాంగ్స్ లో ఎమోషన్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి కదా
అవును హ్యాపీ సాంగ్ అయినా స్మైల్ వస్తుంది.
సాడ్ సాంగ్ అయినా ఎమోషనల్ ఫీల్ అవుతాం.
ఇంకా డెవోషనల్ సాంగ్ వింటే మైండ్ కామ్ అయిపోతుంది.
అదే గ్రేట్ సింగర్ క్వాలిటీ
అవును ఎన్నో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు.
లెజెండరీ సింగర్స్ తో బ్యూటిఫుల్ డియట్స్ కూడా పాడారు.
అవును చాలా అవార్డ్స్ అందుకున్నారు కదా.
అవును నేషనల్ లెవెల్లో ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ వచ్చాయి ఆమెకి.
హైయెస్ట్ సివిలియన్ ఆనర్స్ లో ఒకటైన భారతరత్న కూడా అ అనుకున్నారు
అది ఇండియన్ మ్యూజిక్ కి గ్రేట్ రికగ్నిషన్.
అవును ఫ్యాన్స్ ప్రేమ మాత్రం అన్ని అవార్డ్స్ కన్నా పెద్దది.
నిజమే కదా
అవును ఆమె సాంగ్స్ రేడియోలో వినడం ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్.
టీవీలో ఓల్డ్ సాంగ్స్ ప్రోగ్రామ్స్ వస్తే నేను తప్పకుండా చూస్తాను.
మార్నింగ్ ను డెవోషనల్ సాంగ్స్ వింటే రోజంతా పాజిటివ్గా ఉంటుంది.
జర్నీలో చాలా హార్డ్ వర్క్ ఉండేది
ఓవర్నైట్ సక్సెస్ కాదు
ఇయర్స్ ఆఫ్ డెడికేషన్ వల్ల లెజెండరీ పొజిషన్ వచ్చింది ఆమెకి.
యంగ్ సింగర్స్ కి ఆమె ఒక ఇన్స్పిరేషన్
సింగింగ్ నేర్చుకునే వాళ్ళందరూ ఆమె సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తారు.
బ్రీత్ కంట్రోల్ ఎక్స్ప్రెషన్స్ క్లారిటీ అన్నినేర్చుకోవచ్చు ఆమె నుంచి
మ్యూజిక్ అంటే ప్రాక్టీస్ అని ఆమె లైఫ్ చెప్తుంది కదా.
ఫేమ్ వచ్చినా కూడా సింప్లిసిటీ మెయింటైన్ చేసేవారు.
హంబల్ నేచర్ వల్లనే అందరి రెస్పెక్ట్ సంపాదించారు.
అవును ఇండియన్ సినిమా హిస్టరీలో ఆమె కాంట్రిబ్యూషన్ అన్ఫర్గటబుల్.
మెలోడీ లవర్స్ ఎప్పటికి ఆమె సాంగ్స్ వింటూనే ఉం టారు
అవును గుడ్ మ్యూజిక్ కి ఎక్స్పైరీ ఉండదు.
కరెక్టే కదా
మ్ ఇంకా ఫ్యామిలీతో కలిసి ఓల్డ్ మెలోడీస్ వినడం చాలా బాగుంటుంది.
గ్రాండ్ పేరెంట్స్ కి అయితే ఫేవరెట్ సాంగ్స్ అన్నామాట ఆమె సాంగ్స్ మన జనరేష చొంకి కూడా నచ్చుతాయి
అదే టైమ్లెస్ మ్యూసిక్
మ్యూజిక్ జనరేషన్స్ ని కనెక్ట్ చేస్తుంది కదా
అవును ఆమె వాయిస్ ఎప్పటికీ మన హార్ట్ లో ఉంటుంది.
ఆమె లీగసీ ఫర్ ఎవర్ కంటిన్యూ అవుతుంది
అవును ఈరోజు డిస్కషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది
నాకు కూడా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నా ఇంకా ఆమె చెల్లి గురించి విన్నావా ఆశా బోస్లే అని చెపి రిస్
ఆ అవును రీసెంట్గానే ఆమె డెడ్ న్యూస్ విన్న
ఆమె కూడా చాలా మంచి సింగర్ అంట
అవును ఆమె కూడా చనా బాగా పాడుతుంది ఆమె సాంగ్స్ కూడా చాలా హైలైట్ అయి నయి కదా
అవును ఎవర్ గ్రీన్ మె మెలోడీస్ కూడా ఇచ్చిందంట ఆ ఆమె సాంగ్స్ లో
ఉమ్ అవును వాళ్ళ వాళ్ళు సొంతం అక్క చెల్లెలా
వాళ్ళందరూ త్రీ సిస్టర్స్ అంట
ఏమో కొంచెం క్లాషెస్ జరిగి కొంచెం కొన్ని రోజులు సపరేట్ అయిపోయినారంట కదా
అవునా ఏమో నేను ఇదంతా వినలేదు కానీ ఆమె సిస్టర్ అని తెలుసు
అది ఎవరినో పెళ్లి చేసుకుందని కొన్ని రోజులు మాట్లాడుకోలేదంట ఆశా బోస్లే తో ఆమె
నాకు ఇంకా రీసెంట్ గా రీ సెడ్ సెన్గా ఆమె డెత్ అయినప్పుడు తెలిసింది వాళ్ళిద్దరు క్లోజ్ సిస్టర్స్ అని చెప్పి
ఉమ్ ఆ
ఇంకా తిన్నావా
లేదు ఇంకా నువ్వు
లేదు ఇంకా తినాలి ఏం చేస్తున్నావు ఇంట్లో అందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నారు మీ ఇంట్లో బాగున్నరా
ఆ అందరు బాగున్నారు నేను అడిగానని చెప్పు అందరికి
నేను కూడా ఇ ఇంట్లో అందరినీ అడిగినానని చెప్పు
ఆ సరే చెప్తాను ఖచ్చితంగా సరే అమ్మ పిలుస్తుంది వెళ్తా అని మళ్ళీ వచ్చి కాల్ చేస్తా
ఉ సరే బాయ్